హాయ్ అండి
ఆ ఏంటి బావున్నారా
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా ఏం లేదండి ఖాళీగే ఉన్నాను ఇప్పుడే టీ తాగాను అండి ఖాళీ కూర్చున్నాను మీరు తాగారండి టీ
లేదండి నేను ఇంకా తాగలేదు ఇప్పుడే నేను లేచాను లేవనే ఇంకా మావోడికి స్నానం మీ నేను స్నానం గుడ్ ఈవినింగ్ మ్యామ్ పన్లు ఉన్నాయండి
హ్మ్మ్ మ్మ్ మ్మ్
సాయంత్రానికి
ఆ ఇట్లా అంతే అండి ఇప్పుడు ఒక ఆలు ఉందండి ఆలు ఫ్రై చేస్తా కొంచెం చారు పప్పు చారు చేసాను మార్నింగ్ అది ఉందండి ఫ్రై చేసే అయిపోతదండి. హ
ఇంకా ఏంటండి
ఏం చేస్తున్నారు అండి
బుడ్డోనీ ఇప్పుడే పండుకో పెట్టానండి అన్ని లైఫ్ ఇంకా సదరాలి ఇప్పుడు
రజ
హ్మ్
ఎప్పుడైనా మీరు వైజాగ్ వెళ్ళరా రండి
ఎళ్ళానండి ఆ వెళ్ళానండి
బాగున్ ఎదండి
చాలా బావుంటది హా ఎస్పెషల్లీ ఆ ఏంటంటే ఈవినింగ్ సాయంత్రం పూట కదా అండి బా బా బా బ్బా స్వీట్ అన్న పాయసం అన్నా అస్సలు నచ్చదు. సాయంత్రానికల్లా ఈవినింగ్ సాయంత్రానికి. మళ్ళా ఏమవుతుదంటే ఈవినింగ్ అక్కడ మ్ కాన్సెర్ప్స్ నడుస్ స్తా ఉంటాయి
ఓ
నేను వెళ్ళినప్పుడు వాడు. పియా అదేమంటారు వైలన్ వాయిస్తానం టే బ్బా బ్బా బ్బా అది నాకొస్ తుమే వాయిస్ తిన్నాడన్న ఫీలింగ్ నానైతే
ఉహ్ ఉహ్ అంత బా నచ్చిందండి
ఉష్ బానే మనం ఫోన్ లో చూస్తేనే వైలన్ అం ఆ వైలెన్ మ్యూజిక్ టా ఉంటే ఎంత బా అన్ న్పిస్తది ఇట్లాటిది లైవ్ కాన్సెర్ట్ రోడ్ మీద
మ్మ్
కేరళ వాళ్ళది డ్రమ్ స్టిక్ సో ఇంక చూడండి ఒక మ్యూజిక్ ఆ మధ్యలో బా ఫేమస్ అయ్యింది మ్ మ్యూజిక్ తో కలిపి అలా ఉంటది
లేదండి ఎల్లలేదండి
మళ్లీ ఛాన్సొస్తే ఎళ్లాలి. అది వెళ్లాకైతే నా దగ్గరసలు
సమ్మర్ సీజనే బావుంటదండి బీచ్ ఆ వైబ్స్ చాలా బావుంటది
ఇప్పుడు ఎక్కడండి
ఊ ఏం చేస్తారంండి వంట
బుద్దుడుదే ఉండిపోయిందండి ఇంకేం చెయలే చెయాలి ఇదో ఒకటి
పొద్దున ఏం చేశారండి
హ్మ
పొద్దున ఏం చేశారండి
పోదున్న వచ్చేసి మాది ఎగ్ ఫ్రై అండి
ఏం చేశావ్ ఇంకేం ఏం చేశావ్ ఆ
ఏందే
అవునా ఏంటండి
ఇంకా ఏం చేస్తున్నారండి
ఏముందండి ఇగో ఇందాకే మా లేచాడు ఇంకా మా వాడిని బగించడంతుంది
మావడా మా వాడు ఏం చేస్తాడు ఏం మా వాోడు ఏం చేస్తాడో తెలుసా అండి
ఏం చేస్తాడు
లిబ్స్టిక్ ఉంటంది కథ లిబ్స్టిక్ ఉంటది కదండి
ఆ
దాన్ని తీసుకొని రుద్దుకుంటున్నాడు అండి
అయ్యో
ఎప్పుడు చూసిడోడంండి నన్ను నేను రుద్దుకోవడం వల్ల
ఆ
వాడు తిరిగి రుద్దుకుంటున్నాడుండి అది కింద పడ్డది కే శ రద్ధ విన్నాడు
ఇవిలా బాగా నిద్ర పట్టేసిందండి ఎందుకో తెలిదులేగాని చాలా సెపు పడుకూండి పోయా
న్నండి
హ్మ
నయను పడుకుందాం అంటే వాడుకున్న వాడు పడుకున్న టైం లో నాకు పని ఉంది నాకు నిద్ర వచ్చే టైంకి వాడు లేసాడుండి అసల
పిల్ల్లోడు పడుకున్నా పడుకోపోయినా వాడిని పక్క అక్కనే వేసేసేసుకొని ఇంకా నేను పడుకుండి పోయా అండి తె
అవునండి
ఆ పక్కన ఇక పాలిచ్చుకుంటా పడుకున్నా మరి వాడేం చేసిండో తెలియదు నేను లేసేసరికి వాడు కూడా పడుకొనే ఉన్నాడు
ఉం మావాడు పడుకునేదాన్ని లేపుతాడండి అసలు గిచ్చుతాడంండి కొడతాడంండి కొరు కుతాడంండి
హలో
వాడు ముందు పడుకున్నామండి ఇక అంతే మన పని అండి నిద్రపోనివ్వడు ఎం చెయ్యనియడు అండి ఏడుస్తావుంటాడు కొడతాడు అచ్చి పట్టా పట్టా కొడతాడండి
ఉం
ఇంకేం చేస్తున్నారు
నా
మీకేమనా స్వీట్స్ వచ్చా అండి చేయడం
స్వీట్స్ అంటే పెద్దగా రాదు లె అండి గాని
హ్మ్ హ్మ్
చేస్తా అంటే
ఏ వచ్చం
మీకు వచ్చా అండి
సేమ్యా అండి సేమ్యా
డి తెలుసురా అండి ఎప్పుడ అండి
అంటే కొంచెం పొడి పొడిగా చేస్త దాని హల్వానే అంటారుా కేసర్ ఆ ఏంటండి
బంట
ఆ అర్థంకాలేదండి ఈకేటండి
ఇందాక మీరు ఏదో చెప్తున్నారుగా వినిపించలేదండి
అదే నండి సేమియా కేసర్
ఎట్లా చేస్తారండి సేమ్యా కేసరీ
సేమ్యా ఉంటది కదండి దాన్ని కొంచెం నెయ్యిలో ఎంచుకొని నేతిలో వంచుకోవాలండి బాగా బాగా వేయించుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు గ్లాస్ తీసుకుంటే టూ టూ టూ గ్లాసెస్ తీసుకోవాలండి వాటర్ తీసుకుని బాగా ఉడికించాలండి ఉడికించిన తర్వాత మన ఇష్టమ అండి బెల్లం అయితే బెల్లం చక్కెర అయితే చక్కెర గ్లాస్ వే గ్లాస్ వేసుకోవాలండి వేసుకొని బాగు దాన్ని దగ్గరకు అవ్వాలండి పొడి పొడి అవ్వాలి పొడి పొడి అయిన తర్వాత ఇలాచి పౌడర్ దాంట్లోనే బెల్లం అన్న చక్కెర ఏది వేసుకుంటే అది వేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత ఇలాచి పొడిేయాలి న నే వేయించుకున్న కాజు కిష్మిష్ బాధంగా ఉంటుందిదా ఈ డ్రై ఫ్రూట్స్ అండి దాని పైనవేయాలి బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అండి మస్తుంటుంది టేస్ట్
ఓకే
అ
నిన్న అదే అలవాట్లే
మీకేం చేస్తున్నడి మీ బాబు పడుకున్నాార సైలెంట్గా
పడుకున్నాడండి
హ్మ్
మీ వోడు ఇంకా పడుకోలేదా
మా వాడు ఆడుకుంటున్నాడు ఏంటి ఈవినింగ్ అయితే చాలు ఆటలా ఆడడమే సరే అండి మరి ఉంటున్నానండి
సరే అండి బాయ్